హ చెప్ప బాగున్నాం చెప్పండి ఉ తన్నమ్మ మీరూ
మేం తిన్నామా
ఆ
వెళ్ళలేదండి. మొన్న కింద వెలస వచ్చాను కష్టంమంత ఉంది. ఉ ఇప్పుడైతే వెళ్ళలేదండి. వెళ్ళాలనే ఉద్దేశం లేదు.
మీ వాయిస్ కొంచెం సరిగ్గా వినిపియట్లేదు.
మీరు నాకు క్లారిటీగానే ఉందండి.
మీ బ్రేక్ అవుతుంది వాయిస్
అవునాయి నేను రూమ్ లోనే ఎలాబ్బా మీరు కూడా చూడి ఏం లేదండి జస్ట్ మాట్లాడదామని కాల్ చేసి ఎలా ఉన్నారు ఏం క చందలు అందుకు కాల్ చేస్తూ
ఓకే
తిన్నారు కదా
ఉ
మజ్జిగమంత తాగినారా ఎండడా కలంబాగా
అవును మధ్యలో కన్విన్స్ అవ్వు తగలేదు
చెకున్నారా
అ అలా తీసుకున్నా
అలా అయితే మంచిదే లేండి అదన్నా కొంచెం బాగా తాగండి కూసులు బా తగండి కాయలు బా తినండి పుచ్చకాయ ఉఔంట కద కళంగారుకాయ బాతినండి
అన్ని తినాలింటే డబ్బులుద్దా
ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇష్టమండి డైలీ తినక మడా గుండలుండి ఇక్కడ చాలా రేట్ల అండి
మేమి ఎంత ధనవంతులం కాదు పేదవాళ్ళ మేము
ఏ ఒబ్బోబ్బోబ్బబబ్బామేమేమి ధనవంతులు కాదండి
ఊ
ఏమింటేద అవునండి మీ ఎడ్యుకేషన్ అయిపోయింది కదా ఇప్పుడు ఓకేరా ఓకేరా
మొన్న అడిగిన ఐదువందలుంటే ఫోన్పే చేయండి అని
నా దగ్గర లేదండి
హ
మీరు నాకేస్తే బెస్ట్ నా దాంట్లో ఇప్పుడు డబ్బులు లేదండి నాకే అవసరం ఉంది
నామ ద కూడా నామద కూడా లేవండి
చేద్దం ఇంట్లో వాళ్ళు కాల్ చేద్దామంటే అది కూడా ఇబ్బంది అవు మంచిదని ఊరుకున్నానండి
మొన్నని ఇంట్లో వాళ్తోంఐదు వందలు ఎంచుకున్నాను దాంట్లో ఆ కాలేజీ లో అవి ట్రాన్స్క్రిప్ట్ అప్లై చేసుకున్నాను తర్వాత బయటికి వెళ్ళిండు అయిపోయినాయి
మరి నా దగ్గర ఎలా ఉంటుంది చెప్పు నేనే తలగ లేెక దేనికి పేపర్స్ వచ్చిన నా దగ్గర ఉంటే ఏస్తాండి నా దగ్గర లేదు మా ఫ్రెండ్ అడిగింది ఆ పిల్ల గూడ డబ్బులు ఎలే
జాబ్ చేస్తాను అని అడిగితే న అ సరె చెప్పు
ఏంది
జాబ్ చేస్తుంది ఒక్ పాప నాకన్నా సీనియర్ ఆ పాప మా ఫ్రెండ్
ఎవరు ఓకె ఓకె తెలుసులే
తుంది నా దగ్గర లేవురా బాబు అని చెప్పేస్తి నేను
ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది అన్నప్పుడు నీ దగ్గర ఎందుకు డబ్బులు అడుగుతుది
ఏందో ఆ పిల్ల జాబ్ జేస్తు నన్న అడిగితే నా జబ్ జా జాబ్ లేని వాళ్ళ మా దగ్గరేంచి వస్తాయి చెప్పు ప్పండి నా దగ్గర లేవని జెప్ ప్పేస్తే ముప్పై రూపాయల్ అడిగా ముప్పై రూపాయల్ వేస్తీ మరి రిటర్న్ కొట్టా పొద్దునే కొట్టా ఏదో ఈ ఎం ఐ లో క అయితుంద పిల్లకి
ఓకే అంతే
మళ్లీ జేస్త మళ్ళ పర్లే గుర్తుపెట్టుకో కవర్ ఏస్తుంది ఏవని చెప్పింటి వేసింది ఏం మారిపోయిందో తే జా పిల్లా
ఒకె చూసా బ స్టైల్గా హెయిర్
జుట్టే లేదు బేబీషాలని జుట్టులగా ఉంది అది
అదే స్నాప్లు స్నాప్లు కాదు స్టేటస్లు పెడు సౌదీ స్టోరీలు నాకు రావాలే
రోజు బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ పిల్ల అయితే వాళ్ళమ్మ వాళ్ళమ్ వాళ్ళమ్మని వాళ్ళ చెల్ని పిలుచుకెయింది రూమ్ లోకి వాళ్ళు కొన్ని రోజులు ఉండి సమ్మర్ హాల్డేస్ ఎంజాయ్ చేసి పోతారు ఇక్కడ ఆ పిల్ల స్కూల్ ఓపన్ చేస్తే వాళు చెల్లి ఎళ్ళిపోతుంది ఇంక
ఆహో ఇక్కడే ఉంటున్నారా
కొన్ని రోజులు అయింది వచ్చి మదర్స్ డే ముందర ఏమో వచ్చిండ్రి ఇక్కడికి
హ్మ్
బా తిరిగిండ్రు అంత ఈడంత కొన్నిరోజులు ఉండి పోతారు
ఆ
క వస్తా వస్తా అ అని చెప్ నా కోసం ట్టే పన్నీర్ అన్ని చేసిండా నేను పోలే ఇంక
మ్మ్
పొదామ అనుకున్నాను కానీ పోలే అబ్బలే నైట్ అయిపోయింది పోలే
వెళ్ళాల్సింది నీ బెస్ట్ ఫ్రెండ్ కదా
ఆ
వెళ్ళల్సింటివి
లే నాకు నైట్ అట్లా పోదాము గిఫ్ట్ అని చెప్పి గిఫ్ట్ తీసుకున్నా మని ష అ షాప్కి వెళ్ళింటామ్మా అప్పుడు గుర్తుకొచ్చా దగ్గ అనుకుంటే మళ్ళీ వాళ్ళ నుంచి వెయ్యిరుపాలు చార్జీ అనే పోలే ఇంకా
ఎంత
ప్పల్ చార్జీ
ఓకే
పోలేదు ఇంక పోమ ఫోనాకు లేట్ అవుతుందని చెప్ప
హ్మ్
ఏం కాదు పోద్దున చె ప్ప తినారు ఇద్దరు ఆ పిల్ల వాళ్ళ రూములునోళ్ళు నా కోసము పన్నీర్ కర్రీ రొట్టె చేసిందే
ఆహో
మీరు అదే తినేసేసి ఇంకా మార్నింగ్ అదే కుక్ చేసుకొని తిన్నారంట పెట్టుకొని
ఇంకేం మరి ఎలా చెంటది
చస్తున్నబ్బా నాకు పనులు ఉంటాయి ఇక్కడ నేను చదువుకోవాలి పని చేస్త కొనీ బతకాలి
ఉమ్
ఉమ్ అట్లా వెళ్ళలే చూస్తాలే ఎప్పుడనా వస్తాలే అని చెప్తి నీకు ఎప్పుడన్నా నొపోచ్చిందా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు
నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తది నేనే లిఫ్ట్ చేయట్లేదు లాస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ నుండి
ఉ హు
ఉ ఏదో ఒకటి మాట్లాడుతది ఎందుకు లేని
ఉ అది నిజమేలే
ఉ
అవసరం ఉన్నప్పుడే కదా ఎవరనా గుర్తుకొస్తారు
ఊ నిలో మన మన కాలేజీ లో ఉన్నప్పుడు తను నెహ్రూ స్టాచ్యూ దగ్గర అది చెట్టు నాటిందంట పూలమొక్క గులాబీ మొక్క నాటిందంట అది ఇది ఉందో లేదో ఆ అక్కడ కిందోచ్చిన పేర్లను చూస్తే తా కారం నిండా నేను దాన్ని మర్చి చ్చి పోయినా
మంచి పని చేసినవలే మంచిదానివే నువ్వు
నాప్పటి నుండి ఫోన్ చేసుకుంటే నేను రెస్పాండ్ అవ్వట్ లేదు
సరే సర్లే కాని అట్లావేం పట్టించుకోవద్దు
ఉ
ఊ
నప్పటినుండి నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమి ఏం అడుగుతారు ఏమో అని
సరే సార్లే అది ముంచి వొదిలేసేయ్ సయింకా
ఊ
ఎండకు తిరగద్దు బాగా క్యాప్ ఏసుకొని పో ఆ కొప్పుకే కదా ఏంగ్ కళ్ళ పైకి కట్టేసి కొప్పు వేసుకో అది ఏస్కోని పో
ఇన్స్టిట్యూట్ క ఎట్లా పోయేది
ఏమైతుంది అ నీకు అలవాటే కదా
అనంతపూర్ అయితే ఒకి హైదరాబాద్ వేరు
అరే సరే అది నిజమేగదా కొంచం జాగ్రత్త బయట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు
లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు హ్మ్
అదే దాటుకో వచ్చేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్త చూసుకోని వెళ్ళు ముందు వెనక
హ్మ్
మంచి ఫ్రెండ్స్ ఉంటే పర్లే
ఉన్నారు ఉన్నారు మంచోలే రూమ్ట్
సార అడిగి వర్షానికి
ఒక అమ్మాయి బాగా క్లోజ్ ఉంటది అక్క అక్క అని బాగా మాట్లాడతది
అయితే మంచిగా నుండి వాళ్ళతో గొడపడొద్దు
ఉ అట్లా గొడవలు నాకెందుకులే
చీటికి మాటకి అలగడం గోడపడము అట్లా చేయొద్దు య చెప్తున్న ముందుగాని ఎక్స్పీరియన్స్ గా
ఏమి
నాకి చీటికి మటికి గొడవ పడే వాళ్ళు చీకుతారా అందుకని చెప్తున్న నీకి
హ్మ్
అకా వర్షం పడుతుందా మీకీ
హలో
సిస్టర్ వర్షం పడుతుంది వర్షం పడు తుంద ఆంటీ
వర్షమా
హ్మ్
లేదు అనంతపూర్ లో పడతా ఉందంటా ఇక్కడేం పడట్లేదు
అవునా నా కూడా తెలియదలేే సీస్ తనందు అడుగుతున్నా హ్మ్ ఇక్కడ పడటం లెవ్ వర్షం ఎన్ని రోజు పడడం లేదా ఇ ఈ రోజు ఒకటి అంటే నిన్న మొన్న పడిందా అటు సైడు
నిన్న పడి నిన్న పడిందన్ పొద్దున్న మా అన్న కాల్ చేసి పి వర్షం వచ్చిందంటే లేదు అన్నాం
ఒకే ఒకే
మాకు ఇక్కడ వచ్చింది అని అవునా ఇక్కడ ఏం పడలేదు అని చెప్పారు
అలా అయితే పడాలా ఇప్పుడు వర్షాకాలం కదా
పడుతు ఈ రోజ ఏమైనా పడు కొంచెము అట్లనే ఉంది కొంచెం వర్షం పడేలాగా చల్ల గాలి వస్తా ఉంది
ఊ
ఇంకా
వర్షం పడినా ఒకటే వర్షం పడపోయినా ఒకటే బతుకులు మీ వ అ తగ్గదు మనకి ఎన్నిడ రాదు
ఆ
ఊ ఏడిక్కడా తా ను ఫ్యాన్ లేకపోయినా ఒకటే వేడి వేడిగాలి వస్తాంది ఫ్యాన్ కి కూడా
అంతే ఇంక అంత తీస్క పోవాలి
ఏసీలు ఫ్రిడ్జ్ ఏసీలు ఉండడం బెస్ట్ చూడు చల్లగా ఉంటుంది మీ కేమ ఉన్నాయా ఆ హాస్టల్ లో
దైవాట్లాంటి
మాకు లేవు మాకు అలా ఉంటే బేస్ట్
ఫ్యాన్లు ఒక్కటే అవి కూడా వేడి గాలి వస్తాది చాలా వరకు నేను బయట కూర్చుంటా
బయట మంచిగా నానేచురల్ గాలి వస్తుంది దాన్ని ఆస్వాదిస్తుం ఇస్తార
ఆ
మంచిదేలే అది కూడా హెల్త్ కి
ఇంకేమి
పనిలేదని చెప్తారు
ఆ
ఈసారి ఏమి వర్షాలు లేవు అని చెప్తారు అంటున్నా
ఆ
కిన్నలయితే బాగున్నాయి
ఊ
మ్ హ చుక్కలు ఉన్నయా లేవా
అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి
అక్కక్కడ కనపడుస్తున్నాయి మొత్తం కనిపీయడం లె మ్ నిన్నైతే పల్గలవ షము
లేదు
మ్ పడే సూచనలు అయితే లేవు
ఊ
అది నిజమేలే
మ
తరా బాగా వర్షంలో
లేదు అట్లాంటి అలవాట్లు లెవ్
ఊహు సరే సరే
మ్ సరే బాయ్